హలో వినిపిస్తున్నమా
ఆ విన్పిస్తుంది అక్క చెప్పు క్క
ఉమ్ నేను నూనొంకాయ కూర చేయాలన్కున్నానా
ఊమ్
ఉ అదే గుత్తివంకాయ్ కూరలోకి మసాలా ఎట్లా ప్రిపేర్ చెయ్యాలా అని అడుగుదాం
మస్ ప్లేట్లోకి
ఊం
దానికి ఎంత స్ సరిపొయే క్వాంటిటీకి తగ్గట్టు అన్యను ఉల్లిపాయ ఎల్లిపాయ రెండు కొబ్బెర అల్లము మసాల కారం పొడి ఏమన్నా లేదంటేనా ధన్యాలున్నయంటె ధన్యలయినా ఏయించుకొని అవి నా పేస్ట్ లాగ చేసుకొని ఇంక కొంచం చెక్క లవంగాల్ పొడి పసుపు టమాటాలు కొంచము పె నమ్మేదే గాని ఏదన్న దానికి ఏంచుకుంటేన అంటే ఆయిల్లో లేకకున్న అంటె గ్యాస్ మీదనే పెట్టి కొంచం అల చేస్కొని కొంచెం చింతపండు నానవెట్టుకొని అవెన్నీ పేస్ట్ చే స్కొన్ పెట్టుకోవాలి
ఆ అంటే ఎండు కొబ్బరీ అల్లమెల్లుల్లి పేస్టూ ఉ ఎండు మిరపకాయలు లేదంటే కారం పొడి చింతపండు టమాటా ఇవి అన్ని మిక్స్ చేస్కోవాల
అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకోకుండా అల్లము తెల్లగాయ ఎర్రగడ్డ ఇవి ఉంటాయ్ గదా సప్రేటు వాటితో చేస్కుంటే నీకు టేస్ట్ బాగుంటది అల్లం వెల్లుల్లి పేస్ట్
ఊం
అప్పటికప్పుడి కొత్తుకొని మసాలా చేస్కున్నా అంటే టేస్ట్ బాగుంటుంద
ఔనా
అందులనే కొంచం ఉప్పు ఎసి కొంచం ఆయిల్ గుడ వేసి అందులోనే మసాలంతా అయ్పోయ్న తర్వాత కలిపి కాయలో కొన్ని వాటర్ తీస్కొని సాల్ట్ వేస్కో సాల్ట్ గాని కళ్ళుప్పు గాని వేస్కొని వంకాల్ కోసి ఇ ఆ మసాలా దానికి పట్టించ్చుకుంటే బాగుంటుంది
ఔనా ఆ
ఊ ఉంగ దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్కున్నా పుల్సు పెట్టుకోకపోయిన గనీ తాలింపులాగైన చేస్కోచ్చు అలానీ
ఆహ అ
బాగుంటుంది అన్నంలొ వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతిలోకి కానీ, రొట్టెలోకి కానీ అది బాగుంట్
ఉమ్ బగార రైస్లోక్ బాగుంటుందా
ఉమ్ బాగుంటుంది
ఉమ్మ్
రైస్ ఏ రైస్ లోకైనా బాగుంటుంది అది చపాతి రొట్టెకు ఇలా వీటికి కూడా బాగుంటుంది
రొట్టఅంటే జొన్న రోట్ట సజ్జ రొట్ట
జొన్న రొట్టె చేసుకోవచ్చు సజ్జ రొట్టె చేసుకోవచ్చు
ఉమ్ అవునవును
ను బగారన్నం ఎలా చేస్తావక్కా నువ్వు
మ్
బగారన్నం
బగార రైసా బాస్మతి రైస్ తీసుకొని ఒక టూ గ్లాసెస్ బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్అన్అవర్ నానబెట్టుకోవాలి బాస్మతి రైస్. ఉమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్
హమ్
మిర్చీ కరివేపాకు ఉమ్ మసాలా మసాలా దినుసులన్నీ తీసుకోవాలి. ఉమ్ చెక్కా లవంగా యాలుకా ఉమ్ బిర్యానీ ఆకు ఉమ్ ఇలాంటి మసాలా దిన్స్ లని తీసుకొని ఫస్ట్ ఒక ప్యాన్ ఓ ఒక గిన్నె లేదా ఏదైనా కాని బాండలి కాని తీసుకొని
కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడొచ్చు.
ఉమ్ నెయ్యి క నెయ్యి లాస్ట్ లో పైన వేసుకుంటే సరిపో పోతుంది నెయ్యి వేస్తేగిన టేస్ట్ బానే ఉంటుంది కానీ ఎక్కువ నెయ్యినట్లుంటది.
ఊమ్ హ్ ఉమ్ ఆయ ఏ ఆయిలు వేస్తావ నువ్వు
ఉమ్ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తా
ఉమ్ ఉమ్
సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుళ్ళి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపేసి ఈ టమాటా ముక్కలు ఇవన్నీ ఏస్తం.
ఉమ్
ఉమ్ అన్ని బాగా కొంచెం ఉమ్ కలర్ అంతా చేంజ్ అయ్యి కొంచెం మెత్తబడిన్ తర్వాత టమాటాలు అన్ని
హమ్ అవును
ఉమ్ ఉ కొ కొత్తిమీరి పుదీనా ఇట్లా ఆకులన్నీ వేసేసి మనం టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా
అవును దానికి తగ్గట్టు ఎసరు వేసు
రేస్కో టూ గ్లాసెస్ కి ఫోర్ గ్లాసెస్ వాటర్ ఏసుకుంటే గినా అన్నం బాగా పర్ఫెక్ట్ గా కుక్
ఉమ్
ఉమ్ ఫోర్ గ్లాసెస్ ఏసి మాగా మ ఇసలే వరకు ఎసురంతా మా కాగబెట్టుకొని ఈ మ్ ఎసురు బాగా మసిలిన తర తర్వాత ఈ బాస్మతి రైస్ అందులోకి ఏస్ కొని కొంచెం సాల్ట్ వేసిసి బాగా కలిపి
ఉమ్
పొంగు వచ్చిన తర్వాత కొంచం అలా కలిపెట్టుకుంటా ఆ సిమ్ లో పెట్టేసినమండి. యిన బాగా దగ్గర బడి నాక అన్నము
ఆ
అంతే బగారా రైస్
నువ్ ఏవన్ ఇష్టంగ తింటావు నేను ఎప్పుడు చేలేద స చేయలేదు అసల్ చేయలేదు అసలుకి
అవునా
నైన్ నార్మల్గా టమోట రైస్ వైట్ రైసీ చ సుకుంటాను ఎక్కువ అది చేసుకోను మసాలా ఫుడ్ మా ఇం అసలుకి తినరా అనేసి నెంచేయను
అవునా
ఓన్లీ వైట్ రైస్ టమాటో రైస్ అంతే
టమాటా రైస్ ఎట్లా ప్రిపేర్ జేస్తారు
నువ్వు చెప్పినట్లే ఇవి నార్మల్ గా టమోటాలు ఆనియన్ కొంచెం కట్ చేసుకొని పెట్టుకొని ముందుగానే ఆ పక్కన సపరేట్ గా అన్నం పెట్టేస్తుంటాం గదా
అంటే రైస్ లో కలుపుకుంటారా లేదంటే ఎసరులోకి వేసేసుకోవచ్చు
తెరువాత లుగు వేసేసి
ఉమ్ చెప్పండి
అది ఏసురులోనే వేసేసయ్ టమోట ఫస్ట్ ఆనియన్ ప ప్యాన్ పెట్టుకని అందులో ఆని వేసి తరువాత గిజలు కర్వేపాకు ఇలా ఏదైన వేసేసి తర్వాత ఆనియన్ టమోటా పచ్చిమిర్చి కొంచెం వేసి కొంచెం కొబ్బరి పొడి కొంచెం కారం పొడి ఏమన్నా ఒకేలా మసాలా పొడి వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అంతే టమోటస్ ఇది ధనియాల పొడి కొంచెం వేసుకోవాలంటే వేసుకుంటాను లేదంటే లేదు గరం మసాలా గాని ధనియల పొడి క
ఉహ్
ఉహ్ ఇంకొంచెం కొత్తిమీర వేసేసి మగ్గుతానే అ అది ఉడుకుతున్న అన్నం లో వేసేస్తే సరిపోతుంది మళ్లి లేట్గా వేస్తే అన్నం ఉడికిపోతుంది కాబట్టి కొంచెం ఉడకక ముందే వేసేష్ నామంటే మళ్లి తర్వాత కలిపి కలిపిటేసుకోవచ్చు
అవునా నేనైతే ఇట్లా ఇంత హెవీగా ఏం చెయ్యను టమాటో రైస్ కొంచెం త్వరగా రెడీ అయ్యే విధంగా చేస్తను ఫస్ట్ రైస్ చేసేసుకుంటా పక్కన ఫస్ట్ రైస్ పక్కనే చేసేసుకుంటాం గదా వైట్ రైసు ఒకవేల ఈ రెసిపీ వైట్ రైస్ మిగిలిపోయిన వైట్ రైససు గూడా
చే నువ్వు చెప్పే విధానం అయితే మిగిలిపోయిన అన్నానికి చేసుకో
ఉమ్ చేసుకోవచ్చు ఎట్లా అంటే ఆనియన్స్ బాగా కొంచెం ఫ్రై అయిన్ తర్వాత ఐల్లో టమాటాలన్ని వేస్తాము టమాటాలు కొంచెం మెత్తబడుతున్న ప్పుడు కారం పొడి ధనియాల పొడి ఉప్పు పసుపు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి బాగా మగ్గనిచ్చేస్తా మగ్గనీ చేసిన్ తర్వాత అది బా మెత్తగైయిపోయిన్ తర్వాత లాస్ట్ లో కొంచము అహ్ బ్లాక్ పెప్పర్ ఎస్తా మిరియాల పొడి మ్ మిరియాల పొడి ఎసేసి సి అన్నంలో వేసి కలుపుత ఇంక అట్లా నార్మల్ గా ఉంటుంది గదా రైసు ఏదన్న కొంచం అక్కడక్కడ బాగా పంటి కింద తగులుతూ పల్లీలు అట్లా బావుంటుంది అనుకుంటే కొన్ని పల్లీలు
వేసుకోవచ్చు
మ్ శనగ బ్యళ్ళు ఉద్ది బ్యళ్ళు ఇవన్నీ పోపులాగా ఎసి పైన ఆడ్ చేసుకోవచ్చు నెయ్యిలో వేపుకొని ఎసుకోవచ్చు
మ్ జీడిపప్పు అవి ఉన్నా వేసుకోవచ్చు కనీ ఇలా టమాట రైస్ కన్నా కొన్ని కొన్నె అంటే కొనన్నె తెల్లపప్పులు కొంచెం ఆయిల్ వేసి పెన్నం ప్యాన్ మీద అట్లా ఇట్లా మాడేంత వరకు లేకుండ కొంచెం వేడెక్కేంత వరకు ఉండిచ్చుకొని తర్వాత అవి తీసేసి పప్పులు కొంచెం ఎరగడ్డ మిగిలిపోయిన అన్నానికి చేసుకోడానికి చెప్
స్ ఓకే ఉమ్
అంటే రెసిపీ అంటే దీని పేరు నాకుడా తెలీదు నేను చేశినా చానా సార్లు బ్ బావుంది టేస్ట్ గూడా
ఆహా మ్
పప్పులు ఎక్కువ వేసుకోవదు కొన్నే కొన్నంటే అన్నం రైస్ని బట్టి అది పప్పుల పొడి కొంచెం ఎక్కువ అవు తుంది గాబట్టి కొన్నె వేసుకోవాలి కొన్ని వేసుకొని ఓన్లీ ప్యాన్ మీద ఆవే తొని ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి హీట్ కొంచెం హీట్ చేస్తే సాల్ చేశిన తర్వాత కొంచెం ఎర్రగడ్డ పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేదంటే కారం పొడి అయినా వేసుకొ కారం పొడి వేసుకొని కొన్ని తర్ రవాయిలు జీలకర్ర ఇవి వేసుకొని దంచి దంచుకోనైన దంచొచ్చు రోలు ఉంటె లేదంటే మి క్సీకైనా ఆడించుకోవచ్చు కొంచెం కొబ్బర అయి వేసేసి టమోటా వేసుకోవచ్చు టమోటా గూడా అందులోనే వేసేసుకొని కొంచెము బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి తిరువాత గింజలు వేసి ఏవైనా కరేపాకు ఇలా ఏమన్నా వేసు వేసుకోవాలనుకుంటే వేసుకొని ఇప్పుడు పట్టిన పేస్ట్ ద అందులో వేసి కొంచేపు మగ్గన్నీవ్వాలి మగ్గన్నీచ్చి కొంచెం పసుపేస్ సి మగ్ త్ మగ్గుతానే తర్వాత ఆ రైస్ కలుపుకున్నావంటే టేస్ట్ బావుంటుంది కా అన్ని కందులో కా వాలంటే కొంచెం లెమనైన్ పిండుకోవచ్చు టెస్ట్ బావుంటుంది
అవునా ఈ అయితే ఈసారి ట్రై చేస్తా
మ్ చానా సార్లు చేసినా బావుంది కొంచెం అన్నము ఉడు కన్నమైన గాని సరే అది మిగిలిపోయిన అన్నానికైనా సరే సరె బావుంటు ది టేస్ట్ గూడా చేసుకోంటే అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది చేసు
మ్ సరే అమ్మా సరే ఈసారి ట్రై చేశినప్పుడు చెప్త
ఉమ్ సరే
ఉమ్.